హలో మేడం బాగు బాగున్నారా మేడం
సార్ మీరు బాగున్నారా
బాగున్నా మేడం ఏం చేస్తాను మేడం
ఏమ ఎట్లా సార్ కాలిగా కూర్చున్న
భోజనం చేసుకున్నా మేడం
కాలేదు సార్ ఎయిట్ థర్టీ కి అలా చేస్తాను
ఎందుకు నేరిల చేయరా మేడం
ఒక్కోసారి ఎలా చేస్తా ఒక్కోసారి లేట్గా తింటా ఆల్రెడీ ఈవినింగ్ తింటే మళ్ళీ నైట్ లేట్ తింట అనమాట
అవునా మేడం
అవును సార్ మీరు తిన్నారా సార్
మ భోజనం అయింది మేడం ఇప్పుడే
ఏం కర్రీ సార్
నాది ఇవాళ కాకరకాయ మేడం
అవునాఅండి
మేడం పష ఏం విశేషాలు మీరు పండుగలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం మేడం
బాగా చేసుకుందాం సార్ ఫస్ ఫెస్టివల్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటం
ఏ పండుగ ఇష్టం మీకు
దసరా ప శి దసరా సార్ దసరా సంక్రాంతి శివ వినాయక చౌంత వినాయక చౌతి
వినాయక చవితి ఎలా సెబ్రేషన్ చేసుకుంట్రారు మేడం ఇంటి దగ్గర
వినాయక చవితి ఎట్లాగ తొమ్మిది రోజులు కాబట్టి మనకి ఫస్ట్ రోజే వినాయకుని తీసుకొచ్చుకుంటాం మా ఇళ్లల్లో చిన్న వినాయక విగ్రహం తీసుకోచ్చి మా సారు వాళ్ళు కాని మా నాన్నగారు కాని మగవాళ్ళు వినాయకునికి పూజ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి మా మంత్రాలతోనే పూజలు చేస్తామ్ శ్లోకాలు ఉంటాయి కదా ఆ గణపతి సొత్ర తళ అన్ని అన్ని రకాల పిండి వంటలు వండ సేమియా పరమాన్నం ఉండ్రాళ్ళు దేవుడికి ఇష్ట ఒక నాలుగు రకాల ఐటమ్స్ కర్రీసు పప్పు చారు బెండకాయ పొట్లకాయ నైన్ డేస్ తొమ్మిది రోజులు గానీ ఐదు రోజులు గానే విగ్రహం పెట్టుకుంటాం మన ఇళ్లల్లో తర్వాత ఫి డే రోజున మనం మన దగ్గరలో ఉన్న వినాయక మండపం ఉంటుంది కదా పెద్ద వినాయకులు ఉంట కదా ఆ స్టేజి దగ్గరికి మనది చిన్న వినాయకుని తీసుకుపోయి అక్కడ పెట్టొచ్చు లేకపోతే మనం ఎక్కడైతే నీరెక్కడ నదిలా పారుతూ ఉంటుందో కాలవ లాగా లేదా పెద్ద పెద్ద చెరువులలో కాని బావులలో కాని దేవునితీస్కెల్లి నిమ అ
ఎవరు తీసుకెళ్తరు మేడం మీ పిల్లలా మీ సారా
మా సార్ వాళ్ళు తీసుకెళ్తారు
అవునా మేడం ఇంకా ఏ పండుగ ఇష్టం మేడం మీకు
నచ్చకాక్ వయస్త
దసరా
ఆ దసరా ఫెస్టివల్
సద్దుల బతుకమ్మా మేడం మీకు ఇష్ట బతుకమ్మ మీరెలా సె సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం
మొదటి రోజు అమావాస్య ఫస్ట్ అమావాస్య నాడు ఇంగ్లి పూవుల బతుకమ్మ వేస్తాం అనమాట ఆ రోజు అన్ని రాక రాక రకాల తంగేడి పూ అన్ని రకాల పూలతోనే బతుకమ్మలు పెట్చుకొని తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆటలాడుకుంటాం స్నేహితు కో ఇంటి పక్కలతో
అవునా మేడం
మళ్ళ లాస్ట్ లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ ఆ పెద్దగా చేస్తామండి బానే చేస్తం
అంటే ఇప్పుడు మీరు, మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఇక్కడ మీ మీ వాళ్ళ ఇంటికనా ఉంటార
మా అమ్మ వారి ఇంటికి వెళ్తాం బతుకమ్మ పండుకి అ
మీరు లాడతారు కదా
ఆ
సద్దుల బతుకమ్మ లాస్ట్ కదా
లాస్ట్ సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ అన్నమాట
సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ
హ్మ్
ఈ దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటరు మేడం
మన సద్దుల బతుకమ్మ అయిపోయిన ఒక రోజు గ్యాప్ ఇచ్చినాంక మరుసటి రోజు ఈ నవ్వరా అదే నవదుర్గా మాత నవరాత్రులు అయిపోతాయి కదా లాస్ట్ రోజు విజయదశమి రోజు ఆ దేవుడుకా దేవుడు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి
మీరు దుర్గామాతను పూజింస్తారా మేడం ఇంటి దగ్గర
ఇంటి దగ్గర విగ్రహాలు పెడతారు కదా
హ్మ్ హలో
ఆ ఇంటి దగ్గర కొబ్బరికాయ ఆ కొబ్బరికాయలు కొట్టేసి వస్తూ ఉంటాం
అవునా మేడం
కనకదుర్గమ్మ గుడి కాడ మా అ మేం చదువుకున్న రోజుల్లో మా ఆ స్కూల్ దగ్గర ఒక వన్ కిలోమీటర్ ఉంటది
ఆ
సింగరేణి బాయం ఉండేది అన్నమాట బొగ్గు గనులు ఉండేది మా ఊళ్లో అక్కడ మీగ్గ అమినా మన కనకదుర్గమ్మ ఆలయం కట్టించిన వాళ్ళు, ఎప్పుడో మా చిన్నప్పుడు మీ పుట్టక ముందు నుంచే ఉంది
అవునా మేడం మీ ఇంటి నేర్బాయ లో ఏ గుడి దగ్గర ఉన్న మేడంమ్
రామాలయం టెంపుల్ ఉంది
మీరు ఎక్కువ రామాలయం వెళ్తారా
అవునండి
అవునా మేడమ్ అంటే ఇప్పుడు రామాలయం పూజలు నడుస్తాయి మేడం
ఆ ప్రతి రోజు నిత్య జరుగుతూనే ఉంటుంది
ఆ అంటే మీరు ఒక దసరా ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన పండుగల వినాయక చవితి రండు పండుగలు చేపిరు
అవునండి
ఇప్పుడు మరి సంక్రా సంక్రాంతి మొత్తం కేరళ సైడ్ సెలబ్రేషన్ చేసుకుంటాం మేడం
సంక్రాంతి కూడ ముడు రోజులు ఉంటుంది ఫస్ట్ రోజు భోగి భోగి
హమ్ సంక్రా సంక్రాంతికి ఎక్కువ అప్పలు చేస్తరు కద మేడం
అప్పలు చేస్తామండి అప్పలు చేస్తాం ఆ బాగా బాగా చేస్తామండి
ఇష్టమైనపిండి వంటలు ఏంటి మేడం
కారపూస సా గారపూస చెక్క గారెలు
అవునా
అన్ని రకాల ఐటమ్స్ చేస్తాం ఆ అరిసలు కారపూస చెక్కెర గారెలు గజ్జలు లడ్డూలు అన్నీ చేస్తాం
ఆ
అన్ని రకాల వంటలు చేస్త
అవునా అంటే నెక్స్ట్ మీ దగ్గర హోలీ సెలబ్రేషన్ చేసుకుంటర పండుగలలోనే హోలీ
ఆ చేస్తుంటారండి చిన్నపిల్లలు మేము ఉండే ఏరియాలో అయితే బాగా సెలబ్రేషన్స్ ఉంటాయి హోలీ బిఫోర్ బిఫోర్ వన్ వీక్ నుంచి కూడా బాగా సెలబ్రేషన్స్ ఆఫ్టర్ హోలీ తర్వాత త్రీ డేస్ కూడా బాగానే హె సెలబ్రేషన్స్
అవునా మీకు దీపావళి పండుగ ఇష్టమేన మేడం
ఆ దీపావళి పండుగ ఇష్టమండి దీపావళి నోములు కొంతమందికి ఉంటాయి. కొంతమంది దీపావళి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఏళ్లలో అయితే నోములు పని ఉంటాయిన్నమాట
మీరు మీరు వెళ్తార మేడం అక్కడికి
ఆ ఒక్కొక్కసారి వెళ్తాం
అవునా మేడం అంటే నోములు అంటే నోములు వ్రతం లెక్కనే చేస్తారు కద నోములు.
ఆ వ్రతాలేక్కనే చేస్తరు. ఫస్ట్ ఫస్ట్ డే రోజు ఎమో ఇక దేవుడికి పూజలు చేస్తే అన్ని దేవుళకి వెజిటేరియన్ పెడతా సెకండ్ డే ఏమో సెకండ్ డే ఏమో నాన్ వెజ్ పెట్టుకుంటారు. ఇక చుట్టాలు వస్తారు కదా నాన్ వెజ్ తో సెలెబ్రేట్ చేసుకుంటారు.
అవునా మేడం దీపావళికి టపాకాయలు కాలుస్తారా మేడం మీ ఇంటి దగ్గర
ఆ కాలుస్తమండి మేము కాాకరోతులు తాళ్ళు పామ్ బిళ్ళలు అలా చిన్న చిన్నయి కలుస్తామా మా సారు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అయితే పెద్ద పెద్ద బాంబులు కలుస్తారు.
అవున మేడం
ఉమ్ మా పిల్లలు కూడా కాలుస్త న్నారు కొంచెం కొంచెం పెద్ద అయ్యారు వాళ్ళకి కూడా భయం అనేది పోయింది. ఇప్పుడు
ఆ మళ్ళీ ఇంకే పండుగ ఉగాది పండుగ చేస్తారా మేడం ఇంటి దగ్గర
ఆ ఉగాది చేస్తామండి. ఉగాది సెలబ్రేషన్స్ మనకి మొదటి పండుగా కదా
ఆ నూతన సంవత్సరం తెలుగు వారికి నూతన సంవత్సర పండుగ అంటరు మీరు ఎలా చేస్ స్తారు మేడం ఉగాది సెలబ్రేషన్
ఏమైందండి ఉగాది పచ్చడి చేసుకుంటం ప
అదే పచ్చడి ఎలా తయారు చేస్తారండి
ఉగాది అంటే షెడ్ రుచుల సమ్మేళనం కాబట్టి కి ఉమ్ కొత్తం అడీ క్ ప్రయత్ కొత్త చింతపండు బెల్లము ఆ వేప పువ్వు ఉప్పు కారం ఉప్పు కారం బదులు మిరియాలు ఏస్తాం స్తరూ దంచి
అంటే తీపి ఓగరు చేదు
పూలుపూ
హ ఆ
అన్ని
అవున మ్యాడమ్
అవునండి
ఇంకా
ఇంకా ఆ రోజు భక్ష్యాలు కూడా చేస్తామండి
ఉ
బచ్చాలు ఉంటాయి. కదా మనకి గోదం పిండితో నే చేస్తం స్తమ్ బచ్చాలు చపాతీ ఇట్లా దన్ తాల్చి దాంట్లో పప్పు శనగపప్పు ఉడకబెట్టి దాంట్లో బెల్లం కలిపి లడ్డూలాచేసి చపాతిలో కలిపి ఇట్లా ఫోల్డింగ్ చేస్త
శివరాత్రి పండుగ చేసుకుంటార మేడమ్ మీ ఊరి దగ్గరలో
ఆ చేసుకుంటామండి శివాలయం ఉంది. నియర్ బై సరే శివాలయం ఉంది. మా ఇంటి ముందే శివరాత్రి వేళ ట్లు కూడా బాగా జరుగుతాయి. అన్నమాట
అంటే శివుని పేరు కళ్యాణం చేస్తారు కదా మేడం ఆ రోజు
ఆ కళ్యాణమె స శ్రీరామ్
మీరు వెళ్తార మేడమ్ శివరాత్రి దగ్గరక
ఆయ్ వెళ్తామండి
రె శివుని కళ్యాణం ఎప్పుడు మీరు ఉంటరా మేడం అక్కడ
ఉండమండి ఎప్పుడైతే ఉండలేదు పొద్దున పూట వెళ్లి కొబ్బరి కాయలు గొట్టేసి వచ్చేస్తాండి
అవునా అంటె కుటుంబ సభ్యులు మొత్తం వెళ్తరా ్
ఆ వెళ్తామండి మార్నింగ్ వెళ్ళి కొబ్బరికాయలు కోట్టేసి వస్తాం
ఇప్పుడు శ్రీరామనవమి ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది సుంది
ఆవునండి
ఆ సీతారాముల కళ్యాణం దగ్గరికి పోతరా అండి
ఆ వెళ్తామండి సీతారాము కళ్యాణం వెళ్తాం ఇంకో సార్
మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాంటె అక్కడ సీతారామ కళ్యాణ్
పొద్దున్నే ఇగ లేసి పూజలు చేసుకొని
ఇంటి దగ్గర్కి వస్తదా గుడి దగ్గర్కి పోతారా ఆ గానా
దేవుని కళ్యాణం కాబట్టికి కంపల్సరీ గుడికాడకి వెల్లి ఆ దేవునికి కళ్యాణం కొంపదించి నా ఉమ్ ఉంటయి గండి ముత్యాల తలంబరాళ్ళ కలిపి మొత్తం ఆడ ఆడవాటం జరుగు తేదీన అందని రాముల వారు ట అంటె బాగా ఇష్టం నాకు అనమాట ఆ దేవుడు యొక్క ప్రతి పనిలో కొంచెం పాల్గొన్టానికి సరిగ్గా ఉంటాను మేలు ఇక ఈవినింగ్ పూట
మీకిష్టమైన దేవుడు ఎవరండి
రాముల వారంటె వినాయకుడు
దగ్గరే ఉందా మీకు రామాలయం
ఆ దగ్గరలోనే
అంటే రోజు వెళ్తారా మేడం మీరు రామాలయానికి విక్లీ వన్స్ అంటే మీ మీ కుటుంబ సభ్యులుందరూ వెళ్తారా మీరే పోతారా
నేను ఒక్కదాన్న వెళ్తానండి. పిల్లలు వస్తారు పిల్లలు నేను వెళ్ళొస్తాం
ర్చన చేయిస్తారా మేడం
దర్శనం చేసుకొని వస్తామండి ఏమనా పిల్లలు బర్త్డే గానీ మా నివర్సరీ కానీ అప్పుడు అర్చన చెపిచ్ ఓకే సార్
మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలండి
సార్ థాంకు సార్
ఓకే